ఆ చెప్పండి చెప్పండి
విన్పిస్తుందా
ఆ విన్పిస్తుంది
ఆ మీరు ఏదన్న పుణ్యక్షే త్రాత్ వెల్లార
ఆ వెళ్ళామండి
ఎక్కడికి వెళ్లారు ఇలా అనిపించింది
మేము ఎక్కువగా పుట్టపరుతికి వెళ్తాము
అవునా దగ్గర ఉంటదా మీకు
మాకు దగ్గరేమి ఉండదండి మాది తెలంగాణ
ఉమ్
పుట్టపర్తి వచ్చేసి ఆంధ్ర
ఉమ్ దూరమ
మ్ దూరమె ఇంచుమించు రాయలసీమ దగ్గర ఉంటది ఉమ్ చాల దూరం మాకు ఇక్కడ నుండి మాకు చాలా దూరం పుట్టపర్తి ఇక్కడ్ నుండి హైద్రాబాద్కి వెళ్ళి
ఉమ్
హైద్రాబాద్ మాకు ఇక్కడ నుండి ఆరు గంటలు పడుతుందండి
అవునా బగా దూర
హైదరాబాద ఆరు గంటలు పడుతుది మళ్ళ హై హైదరాబాద్ నుండి పుట్టభర్తి పన్నెండు గంటలు పడుతుంది
హ్మ్
నైట్ ఎనిమిది గంటలకు ట్రైన్ ఎక్తే మార్నింగ్ దిగుతాం ఆరు గంటలకు
అవున్న
ట్రైన్ జర్నీ బాగుంటది
ఆ
వన్ డే మొత్తం గడిచిపోతుందిగా మాకు ఆ ఇ అందరం కలిసే వెళ్తాము ఫ్యామిలీతో పాటుగా ఫ్రెండ్స్ ఏంటే మాకు పర్తికి యాత్ర ఉంటది
హహ
డిస్టిక్ యాత్ర పెడతారు
హ్మ్
వన్ ఇయర్ క ఒకసారి అంటే యాత్రకి మా ఈ ఏరియా యాత్ర పెడతారు
హ
అంటే యాత్రలో కలిసి వెలిసి ఏంటంటే అందరితో పాటుగా మనకు చాలా బాగా అనిపిస్తుంది అక్కడ వాతావరణం
ఆ అందరి కలిసింత బనిపిస్తది
కలిసి వెళ్తాం కాబట్టి అక్కడ వాతావరణం చాలా బాగుంటది ఇ అందరితో పాటు కాకుండా పట్ట మళ్ళీ మధ్య మధ్యలో కూడా వెళ్తూ ఉంటాం మేము పుట్టపర్తి
అ
ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు
హ
ఇ స్వామి మమ్మల్ని ఎప్పుడు వెలిస్తే అప్పుడే స్వామి మీ ఆహ్వానం మేరకు వెళ్తాము వస్తాము ఇక యాత్రలుప్పుడంటే వెళ్తాము అందరితో పాటుగా
హ్మ్
అ అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది పుట్టపర్తిలో
హ
హ్మ్
ఎ ఎట్లా అంటిే సార్ అంటే ఏమేమి చూసిండ్ర అక్కడ
ఈ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలయితే స్వామి దగ్గర అన్నీ చూసినాం గాయత్రి టెంపుల్ ఉంటది ఉ వినాయకుం టెంపుల్ ఉంటది గణేష్ మందిర్
హ్మ్
ఆంజనేయని టేపుల్ ఉంటది చాలానే ఉంటాయి అక్కడ స్వామికి సంబంధించింది నక్షత్ర చాలా ఉంటది
హ్మ్ హ్మ్
ఉ బుక్ స్టల్ ఉంటది స్వామికి సంబంధించింది
ఆ
అలా ఉంటాయి అక్కడ ఇక స్వామి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా సైలెన్స్ సైలెన్స్గానే మనం స్వామిని దర్శన నం చేసుకోవడం జరుగుతుంది
అవున
మ్ మొత్తం సైలెన్స్ అంతా
ప్రశాంతమైన వాతావరణం ఉంటది
నం అల్లరి చేస్తే స్వామికి డిస్టర్బెన్స్ అయితది అక్కడ మాట్లాడుకోవడం ఉండదు ప్రశాంతంగానే స్వామి మనం స్వామి పక్క పొంటి టెంపుల్ పక్క పొ టి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు సైలెన్స్ గా వెళ్ళాలి మాట్లాడుకోవద్దు స్వామికి డిస్టర్బ్ అయితది పడుకుంటాడు కాబట్టి సైలెన్స్ తినే వెళ్తాం భజనలయో భజనలు చేస్తారు బాగా స్వామికి ఇష్టమని భజనలు
మీరు చేస్తారా
ఆ చేస్తాము భజనలు చేస్తాము వేదాలు చదువుతారు స్వామి దగ్గర ఇక మేము ఇక్కడ మా టెంపుల్ లో చేస్తాము భజనలు
మ్
స్వామి ఆహ్వానం మేరకు ఇప్పుడైతే వెళ్తున్నా వస్తున్నాం
ఇంకా సేవ చేస్తారా మీరు వెళ్ళినప్పుడు
ఆ చేస్తామంటే సేవకు అవకాశం వస్తే చేస్తాము సేవ
మ్ అంటే సేవ చేసినప్పుడు ఏం చేస్తారు
ఇ స్వామి ఎట్ల ఎటువంటి సేవ ఎయించుకుంటే ఆ సేవ ఇక్క టెంపుల్ అయితే ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం ఉంటుంది
మ్
ఇగ అక్కడికి ఎళ్ళి వంటలు చేయడము వచ్చిన భక్తులకి వడ్డించి
మ్
పడ్డించిన తర్వాత గంజులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కడిగేసేయడము
మ్
ఎలాంటి సేవలు చేస్తూ ఉంటాము టెంపుల్ తుడవడము ఆ బ్యాచ్ ఉంటది మాది
మ్
ఇగ సేవకు ఆ సేవాకు వెళ్తానయితే బ్యాచి తోటి వెళ్తాము ఒక నలుగురం ఐదుగురం ఎంత మంది అంతే అంత మంది వీలైతే
ఉమ్
బ్యాచ్ లానే సేవకు వెళ్తాం పుట్టపర్తి
ఎ అందరు కలిసి చేస్తే మంచిగా అనిపిస్తది
ఉమ్ ఇగ టెంపుల్ లో అంటే ఇగ మన ఇష్టం ఇక్కడ
ఉమ్
ఎవరి వీళ్ళైతే వాళ్ళు ఎళ్తాం టెంపు లో సేవకి
అక్కడ ఎక్కువ ఏం నచ్చింది మీకు
మాకెక్కువ స్వామి భజనలు సైలెన్స్
ఉమ్
స్వామి చెప్పే మాటలు
ఉమ్
అవన్నీ నచ్చుతాయి మాకు ఒక్కసారి మనం స్వామిని పట్ ట్టుకున్నాము అంటే వదిలేయ్యలేము
ఉమ్
పట్టిన పట్టు విడవకూడదు స్వామిని
ఉమ్
మేము అద ఒకటే నమ్ముకున్నాం స్వామిని పట్టుకున్నాము పట్టుకొని వదిలిపెట్
నమ్మకం తోటి చేసుకో
ఉమ్ నమ్మకం తోటి చెసుకుంటున్నాం మీకింకా మీకేమనిష్టం పుణ్యక్షేత్రాలు
ఆ నేను ఇక్కడ తెలంగాణల యాదగిరి గుట్టకుపోయినం
ఉమ్
మంచిగా అనిపిస్తది ప్రశాంతంగా అనిపిస్తది
ఉహు అవునా
ఉమ్
యాదగిరి గుట్ట
ఉమ్
యాదగిరి గుట్టనా
ఉమ్
మీకు దగ్గర్ నలో ఉంటద అక్కడ
దగ్గర దగ్గరేం కాదు ఐద ఆరు గంటలు పడుతది ఉ
ఉహు
అక్కడికెళ్లి ఫస్ట్ ప ఉమ్ కిందకి వెళ్తాం కింద కోనేరు ఉంటది ఇం కోనేీరులో నీళ్ళు జల్లు కొని ఉమ్ పైకి బస్సెస్ ఉంటాయి బసెస్ ఎక్కి ఫ్రీ బసెస్ ఎక్కి కి పైకి కొండ పైకి ఎళ్లాలే
ఉ హా
వెళ్ళిన తర్వాత ఫోన్స్ను ఓ ఫోన్సున్ను చెప్పులు అవన్నీ పెట్టేసి మనం ఇంకా ఏం అలో ఉండది బ్యాగ్స్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కటే అలో ఉంటది
ఆహ
అది అక్కడ పెట్టేసి
ఉహ్
దర్శనం చేసుకోవాలి పైకెక్కి ఇంకా ఏమి దర్శనం ఉంటది
ఉహ్మ్
హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఉంటాంది మనం ఏదంటే అది వెళ్ళచ్చు
ఉమ్న
ప్రశాంతంగా అనిపిస్తది లోపల కాసేపు కూర్చొని
ఉహ్మ్
వచ్చిన తర్వాత మంచిగా ఉంటది ఇగ అంట రౌండు కూర్చోవచ్చు సిటీ వ్యూ కనబడుతది అక్కడ నుండి అక్కడ ప్రసాదం పులిహోర లడ్డు ఉంటంది ప్రసాదం కౌంటార్లో తీసుకొని అక్కడ శివాలయం ఉంటాది పక్కకి
ఉమ్
ఇంకా కిందొక్క హనుమాన్ టెంపుల్ ఉంటయి దర్శనం చేసుకో దర్శనం చేసుకొని కిందికి రావచ్చు హ్మ్ అక్కడ అక్కడ నుండి అవన్నీ పైనుండి కింది వరకు కింద హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకు కోని కొబ్బరికాయ కొట్టుకొని కందికి వచ్చి బస్ ఎక్కి అక్కడ ఏమీకు అన్న సత్రం టూ వరకు ఏమో ఓపెన్ ఉంటది తి తినాలంటే మళ్ళా కిందికి పోయి తినేయచ్చు
హ్మ కిందికి వెళ్డంమేన తినడానికి
హ్మ్ కిందికే ఇంకా దర్శనం చేసుకొని కిందికి వెళ్ళాడమా అక్కడ చూసుకొని తినేసి బస్సెస్ ఉంటాయ్ అక్కడ నున్ బే అది హైదరాబాద్ వాళ్ళకి దగ్గర అన్నట్టు
హ్మ్ హ్మ హైదరాబాద్ ఉండవలకి దగ్గర
హ్మ వాళ్ళకి ఎక్కువ బస్సెస్ ఉంటాయి దర్శనం చేసుకోని బస్సెస్ ఉంటే రావచ్చు ప్రశాంతంగా ఉంటది పైన చల్లగా ఉంటది
హ్మ్
హ్మ అక్కడ ఇంకా వేరే కూడా ఉంటాయి కాని ఇంకా టైంని బట్టి వేరే వేరే సురేంద్ర పురి అవొటి ఏవోటి ఉంటాయి చూడొచ్చు
హ్మ హ్మ
టైమ్ను బట్టి చూసుకోవచ్చు
అవునా
హ్మ
హ్మ ఇంకా ఏమేమి ఇష్టం మరి మీకు పుణ్యక్షేత్రాలు
వేములవాడ కొండగట్టు ఉంది తిరుపతి ఇవన్నీ అంత
షిరిడీ కి ఎల్లారా ఎప్పుడన్నా
ఆ వెళ్ళాం
హ్మ్ హ్మ
ఓకే అండి
ఓకే ఓకే